ఆ చెప్ ఆ బాగున్నా మండి
ఏం చేస్తున్నారండి
ఏం లేండి ఖాళీగానే ఉన్నా
ఉహుం నైట్ వంట ప్రిపేర్ చేయాలాండి
ఆ చేయ్యాలండి
ఏం వంట ప్రిపేర్ చెయ్యాలండి
ఆ చపాతి ఇంకా ఎగ్ ఫ్రై చేయాలండి
అవునా అండి ఆ మాది మధ్యాహ్నం చేసిన క్యాబేజీనే ఉందండి.
ఆ ఓకే
అదే సరిపోతుందండి
అవునా అండి
ఉ అవునండి మాకు బాక్స్ కట్టడం అట్లా ఏం లేదు సో అందుకని మధ్యాహ్నం టైమ్లో చేస్తా వంట
ఓకే ఓకే అండి సేమ్ సేమ్ అంతే అండి మాకు కూడా. బాక్స్ కట్టేది ఏమి ఉండదండి
ఓ అదే మధ్యాహ్నము రాత్రికి కలిసోచ్చేలానే చేస్తాను కర్రీ.
ఆ
ఉ మధ్యాహ్నం ఏమో రైస్ తింటాము నైట్ టైమ్ ఏమో ఇక చపాతి తింటామండి.
అవునా అండి మా ఇంట్లో కూడా అంతే గాని కర్రీయే టూ టైమ్స్ వేసుకుంటాము మేము
అవునా అండి
ఆ మల్లా రెండు చేయాలి
రెండు కర్రీసా
ఒక కర్రీ చేేస్తే ఎవరు తినరు ఇంట్లా
అవునా అండి అయితే మీకు ఓపిక ఎక్కువ అండి. ఓ మాకు అట్లా రిస్టిగ అట్లా ఏం లేదు ఒకె ఒకటి చేస్తే చాలు తింటారు అనమా
ఆ రెండు చేస్కు చేస్తాం మళ్ళా సరిపోకపోతే మళ్ళా నైట్ కూడా చేయాలి.
ఉహు అదే అదే అండి
కుంటాం కదండి ఇంకా కొంచెం కొంచమే చేేసుకుంటాం చేసు కున్నా కొంచెం టేస్ట్ ఉండాలని కొంచెం కొంచెం
ఉమ్ అదేదే ఒక్క పూటకు సర్పడా చేసుకుంటారేమో ఇగా.
ఆ అవునండి
మళ్ళి నైట్కి సప్
ఆ అవునండి ఇంకా నైట్ అయితే కన్ఫామ్గా ఎగే ఎగ్గే చేస్తామండి చాలా నీ నాన్ వెజ్ ఎక్కువ తింటామండి మేము.
ఓకే ఓక్ కే ఆల్మోస్ట్ అయితే ఇంకా డైలీ ఎగ్ ఉంటది కంపల్సరీగా నైట్ టైము.
ఆడు ఎన్ని ఫిష్ అడుగుతాడు ఎగ్ అడుగుతాడు హు హు
ఆ హా చిన్నోడైనా పర్లేదండి తింటాడైతే
కుంటాడు ఏం ఏం కూర చేసినవమ్మా అని అడుగుతాడు హు
ఆహా తినన్ మాత్రం తినడ్
ఆ అమ్మా నాక్ ఆ నాకు ఫిష్ కర్రీ వేయ్యి అమ్మా ఆమ్లెట్ వేయ్యమ్మా నాకు అని అంటాడు ఉహు
వీళ్ళు తినేది లేదు చేసేది లేదు గాని ఉట్టే అడగడమే.
ఆ సేమ్ మా వాడ్ కూడా అంతే అడుగుతాడు ఆ ఆమ్లెటే ఆ ఆమ్లెట్ యేయించుకుంటాడు. ఆమ్లెట్ మాత్రం తింటాడు రైస్ మొత్తం పక్కకి పెట్టేస్తాడు
ఉ అవును అట్లే ఉన్నారు ఈ కాలం పిల్లలే అంతే అనుకుంటా
అవునండి చాలా బా ఫుడ్ దగ్గరనయితే మినిమం టూ అవర్స్ కూర్చోవాలే ఆయన దగ్గర
ఉ నాది కూడా సేమ్ అండి మావోడు కూడా అంతే టీవీలో రైమ్స్ పెడతము వాడు ఇష్టమున్నే పె ఇంకా వాడికే ఇచ్చేస్తాం రిమోట్ కూడా అయినా సరే తినడానికి బాగా సతాయిస్తాడు అసలు ఫుడ్ ఏ తినడు
ఆ మా వాడికి తినేటప్పుడు ఫోన్ అయితే కన్ఫర్మ్ కావాలి మళ్ళ ఎవ్వరు ఫోన్ ఇచ్చిన తీసుకోడు నా ఫోనే ఆ నా ఫోనే చూస్తడు
ఓకే ఓకే మేము ఫోన్ ఏమి ఇవ్వము వాడికి కాని ఇంగా టీవీ అలవాటు బాగా
ఆ టీవీ చూస్తాడు కానీ మామూలుగా తినేటప్పుడే ఓన్లీ ఫోన్ అంతే ఇగ చూడడనికి కాలీ టైమ్ లో ఎప్పుడో ఒకసారి టీవీ పెడతాం కానీ వాడికి ఎక్కువ అలవాటు ఏది ఉండదు
ఓకే ఇంగా తింటనికి మాత్రం ఫోను
ఆ బయటా ఏ ఎక్కువ మేము అపార్ట్మెంట్లు ఉంటాం కాబట్టి బయట బాగా తిరుగుతడు
ఉహు అదే బెస్ట్ యాక్చువల్ గా బయట తిరిగే పిల్లల బ్రెయిన్ చాలా తొందరగా మెచ్యూర్డ్ అవుతది అని
చాలా అబ్బా తిట పనులు అయితే చాలా చేస్తడు
హహహ అదేదే ఇప్పుడు మగపిల్లలే అట్లున్నారు ఆ
ఏంది ఇంగా స్నానం చేయించినా ఇప్పుడు కిందికి ఎలిన్డు మట్టి మొత్తం పోసుకొని వస్తాడు
ఇంకా మళ్ళీ మళ్ళీ స్నానం చేయించి
ఆ మళ్ళీ స్నానం చేయించాలి
ఆ
ఆ మళ్ళా నైట్ టూ వన్ టు అయిన దాక పడుకోనే పడుకోడు
అమ్మ అంత నైట్ టైం వరకు మెల్కొని ఉంటడా
ఆ మెల్కొనే ఉంటడు వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళ డాడీ వచ్చేసరికి టూవెల్ అయితది
ఓకే
ఆయన వచ్చేసరికి కూడా లేవన్ అయితది వాళ్ళు వచ్చేదాకా పడు కోడు వాళ్ళతోటి ఆడతడు ఒక వన్ అవర్ ఆ ఆడి ఆడి ఆడి ఆ ఒక ఆయన ఆయన కింద పడుకుంటాడు మ్యారేజ్ కాలేదు కదా మా సార్ వాళ్ళ బ్రదర్ కి
అవునవును
పడుకుంటా ఏడుస్తాడు మళ్ళా కొద్దిసేపు ఆడ పడుకుంటడు కొద్దిసేపు ఏమో అమ్మ ఊతా అమ్మ ఊతా అమ్మ ఊతా అని ఏడుస్తాడు ఇక మమ్మల్ని పడుకొనియడు వాడు పడుకోడు
ఉమ్ అంతే అండి ఈ స్టేజ్లో అట్లే ఉంటారు
ఆ మార్నింగ్ ఇప్పుడు స్కూల్ వెళ్ళ లేదు కదండి టెన్ టెన్ థర్టీకి లేస్తడు ఇగా నైట్ లేట్ అయితది కదాని నిద్ర పోవాలి కదా అన్
ఉమ్మ్ అదే అదే అందుకే అడిగిన నేను ప్చ్ నార్మల్గా నై నైట్ అంతా లేట్గా పడు
ఆ తొందరగా అస్సల్ లేపను లేచినా పడుకోబెడు తా పాలు పాలు తాగుతాడు డబ్బా పాలే తాగుతాడు
ఓకే
ఉమ్ ఇంగా కాల్ జేసి పడుకుంటా నేను మార్నిం గ్ సిక్స్ కి వాళ్ళన్ డాడీ ఆఫీస్ కి వెళ్తుంటే అప్పుడు లేస్తాడు లేచి పోతానే ఏడుస్తాడు వాళ్ళ్ డాడి ఎమ్మటి
ఈ టైమ్ లో అట్లే ఉంటది ఎవరు బయటికి వెళ్తున్నా మేము నేను కూడా వస్తా అని ఎడుస్
ఆ అబ్బా చాలా
ఆ మాట వింటడా అండి కొంచెమన్నా చెప్
బా బా వాళ్ళ డాడీ వాళ్ళకి వాళ్ళ నానమ్మ భయపడడు గానీ నన్ను చూస్తే నేను ఒక్క మాట అంటేనే మస్తు భయపడతాడు ఏడుస్తాడు.
అవునా
వాళ్ళ మాట వినడు వాళ్ళని లెక్క కూడా చెయ్యడు అస్సలు కొడుతాడు వాళ్ళని
ఓకే ఓకే ఎవరిదో ఒకరిది ఉండాలి కంపల్సరీ ఫ్యామ్ మిలో ఎవరిదో ఒకరిది భయం ఉండాలి ఉంటేనే సెటరేట్ అవుతారు వాళ్ళు
అవును ఇప్పుడు పోయిర్రు కదా బయటికి వెళ్ళిరు
అవునా
వాళ్ళ డాడీ షాప్ కి వెళ్ళిండు ఇంకోక ఆయన మాది ఓన్ బిజినెస్ తుంది షాప్ కి వెళ్ళిండు అయితే ఆయనతో పాట్ వెళ్ళిండు డీ మార్ట్ కి తిరిగేసి మళ్ళ వచ్చి మళ్ళీ కాసేపు పార్కులు ఆడుకొని అందులో మట్టంతా పోసుకొని రాడు అస్సలుకి మా అ త్తయ్య రమ్మను విలుస్తది అస్సలు రాడు మేమమ్ నేను ఫోన్ చేసి చెప్తా రా రా నేన్ పోతున్నా అంటే అప్పుడు వస్సాడు
ఓకే
అప్పుడు వరకు రాడువాడు
ఉమ్ హుమ్ అదే అదే ఇగ పిల్లలు ఎవరికో ఒకరికి భయపడతారు మిగతా వాళ్ళందరికి గారాభమే ఉంటది అందరు ఉమ్ స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఆ మం చిగా ఉండదు కదా ఎవరో ఒక్కరుండి మిగతా వాళ్ళు గారాబం చేసినా సరిపో
అవునా అవున్
ఉమ్ మళ్ళీ అందరు గారాభం ఉన్నా ఇంగ పిల్లలు పాడైపోతారు కదా
అవును హ్మ్
ఇంగ అదే అట్లనే
ఇంకా అండి మీ బాబేం జేస్సుండు
ఇగో లేచిండండి వాడు ఇందాక పడుకొనిన్నాడు వాళ్ళ నాన్న వ చ్చారు కాలేజ్ నుంచి ఇంగ వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నాడు ఉమ్ మాక్కూడా ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది ఇంకా బాగా ఎండ కొడుతుంది అనేసి కొంచెం చల్లబడ్డాక తీసుకెళ్తా అనేసి అంటే ఇంట్లోనే బ్యా ట్ బాల్ తో ఆడుతున్నారు ఇగ వాళ్ళిద్దరు
ఓకే అం
మ్మ్ ఇగ వాళ్ళ నాన్న వచ్చాక కాలేజ్ నుంచి ఇగ నన్ను ఏమ్ పట్టించుకోడు అనమాట ఇంగ వాళ్ళ నాన్నతో ఆడుకుంటాడు.
కాలేజ్ లో కాలేజ్ లో
ఆహా లేదండి నాన్ టీచింగే లెక్చరర్ ఏం కాదు నాన్ టీచింగ్ ఇస్తారు ఉమ్ వచ్చేసింది ఇంకా వాళ్ళ నాన్న వచ్చారని వాళ్ళ నాన్న ఎమ్మట తిరుగుతాడు అన్నమాట అంత ఉండడు కదా ఇంట్లో ఆ క ఇప్పుడు వాళ్ళ నాన్నతోనే తిరుగుతాడు ఇక
ఎక్కడికన్నా వేళ్ళిరా
ఆ మేమా ఎటు వెళ్ళలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము ఈసారిెటు మార్చి లో మాత్రము ఇటు శ్రీశైలం వెళ్ళేసి వచ్చాము తెలుసా అండి మీకు శ్రీశైలము
ఆ తెలుసండి మా మా బాబు సెకండ్ బర్త్ డే రోజు శ్రీశైలం వెళ్ళినాం అండి మేము
అవునాండి
ఆ
అదే మేము కూడా మొక్కుఉనిండే ఇక అట్లే అని వెళ్ళసి వచ్చి
ఆ మేము కూడా సేమ్ మొక్కు కోసం వెళ్ళినాం అండి వాడికి ఎంటుకలు ఇస్తామని మోక్కినాం
ఉహు
అక్కడికి వెళ్ళినాం మళ్ళా మొన్న మేలో యాదగిరిగుట్ట కి వేళ్ళినాం
అవునా అండి మేము ఫస్ట్ నవంబర్ లోనేమో తిరుపతికి వెళ్ళాము ఉమ్ తిరుపతి కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటుగా మార్చి లో శ్రీశైలం వెళ్ళేసి వచ్చి ము శ్రీశైలానికి కూడా ట్రై న్ ఉండి ఉంటే బాగున్ను తిరుపతికి అయితే ట్రైన్ జర్నీ ఉంది కదా ఆ మంచిగా వెళ్ళేసి వచ్చింటేమ అన్నమాట
శ్రీశైలం కి ఉంది కదండి ట్రైను
అంటే లోపల వరకు లేదు కదా మళ్ళీ అక్కడ ఇక్కడ ఏదేదో ఊర్లో దింపారు కదా బస్ వెళ్ళాలి
అవునాండి మేము కూడా బస్ కి వెళ్ళినామండి మాకు ఇన్ కారుఉన్న కానీ మా మా సార్ వాళ్ళు బ్రదర్ రానన్నరు షాప్ ఉండే బిజినెస్ ఉండే కదా ఇబ్బంది అయితదని మొత్తం మేము మా అత్తయ్యా నేను మాఅత్తయ్యవాళ్ళమ్మ మా సారు మా బాబు
ఉహు అదే అదే బస్ జ
కానీ అబ్బా చాలా కష్టం అసలు చాలా కష్టం మేము వెళ్ళడమే రాంగ్ వెళ్ళినాం అసలు ఎట్లు వెళ్ళినామంటే ఆ అనుకోకుండా వాళ్ళ బర్త్ డే రోజే వెళ్దాం అనుకున్నాం రేపు వాడు ఆ వాడి బర్డే రేపు ఈరోజు ఈవినింగ్ ఇనింగ్ టికెట్లు బుక్ చేసుకుంటే నైన్ కు ఉంది నైట్ నైన్ కు ఉంది
దర్శనమా
ఆహా లేదు బస్సు
ఆహా బస్
ఆ బస్ టికెట్ ఆ బుక్ చేస్తే నైన్ కు ఉంది బస్సు అప్పుడు నైన్ కి ఎంజిబిఎస్ అక్కడికి వెళ్ళినాం
ఓకే ఓకే
అక్కడికిళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినాం అక్కడ టిఫిన్ చేసేసి బస్ ఎక్కినాం అబ్బా శ్రీశైలం అక్కడికి మెయిన్ ఎంట్రెన్స్ ఉంటది కదండి
అవునండి అక్కడ
మెయిన్ గేట్ కాడ అక్కడ గేట్ లో ఆపేసిల్లు ఎంత అయితుంది వన్నె అయింది
ఉహు
అబ్బా మా వాడేమో నిద్ర పోట్లేడు ఎవ్వరికి నిద్ర లేదు మళ తీసుడు అంత వినాయక నిమజ్జనం ఆ రోజు
అయ్యా హ
వాళ్ళే కొట్లాడి కొట్లాడి చాలా కొట్లాటలైనయి అవి అయ ఇంకా ఆ రోజు గేట్ ఓపెన్ చేసి ఇంకా ఆ రోజు వెళ్ళిపోయినాం ఇంకా పోయేసరికి ఫోర్ ఫైవ్ అయింది ఇంకా అక్కడ అక్కడ అస్సలు రూమే దొరకలేదండి
ఆ దొరకదండి ముందు బుక్ చేసుకుంటేనే కొంచెం ఈజీ అవు తది మేము వెళ్ళేటప్పుడు ఏం చేసామంటే ముందే రూమ్ బుక్ చేయించుకున్నాక వెళ్ళాము మేము అనమాట
ఆ
ఉమ్మ్ సో అట్లా మాకు కొంచెం ఈజీ అయింది మాకు ఎర్లీ మాకు కూడా సేమ్ ఎర్లీ మార్నింగ్ ఉండే ఫైవ్ ఓ క్లాక్ కి అట్లా ఉండే దర్శనం అనమాట
ఆ
ఉం సో మేము నైట్ వెళ్ళసి అక్కడ రెస్ట్ తీసుకొని రూమ్ లో నైట్ దర్శనానికి వెళ్ళాము
ఆ
ఓకే అండి మరి ఉంటామండి ఓకే అండి బాయ్
సరే అండి బాయ్